హలో హాయ్ అండి
హాయ్ అండి బాగున్నారా
ఆ బాగున్న మీరు బాగున్నారండి
మేము కూడా బాగున్నామండి
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి మీతోనే ఇప్పుడు ఫోన్ మాట్లాడుతున్ననండి
తిన్నారా అండి
ఆ తిన్నామండి
ఎం కర్రీ చేశారండి ఈరోజు
మటన్ అండి మటన్ కర్రీ
మటన్ కరీనా అంటే ఓన్లీ మటన్ ఏనా
హ్మ్ దాంతో అవునండి ఓన్లీ మటనె
అంటే దాంతో పక్కన సాంబార్ అయిన రసం అయిన ఏమైనా చేస్తారు కదండి
ఆహా మేమ్ అలాంటివి ఏం చేయమండి డైరెక్ట్ మటనె డైరెక్ట్ తినేయడం.
అవునా మేము అలా చెయ్యము గాని మటన్ తో పాటు మా ఇంట్లో సాంబార్ గాని లేదంటే పెరుగుతోటి చల్ల చారు ఉంటది కదా
ఓహో వాటితోని
అవునండి మేము వాట్ తోటి అట్లా తింటాము ఇంకేం చేస్తున్నారండి అంటే అక్కడ ఏమన్న వర్షాలు పడుతున్నాయా
గట్టిగా వర్షాలు పడుతున్నాయన్నట్టు
అవునా ఇక్కడ కూడా అంతే అండి మరి ఏమన్నా నిన్న ఆ ఈ మధ్య ఏమన్న టెంపుల్ క వెళ్లారా అండి
ఆ వెళ్ళామండి ఇంతే లోకల్ టెంపుల్స్ ఉంటాయా అక్కడికి వెళ్ళామండి లోకల్ టెంపుల్స్
అంటే ఏమేమి గుళ్ళుంటాయండి
ఇంకా అక్కడ ఫేమస్ అంటే హ్మ్ పోచమ్మ గుడి అని ఉంటదండి. అయితే బతుకమ్మకుంట అని ఉంటదండి. అక్కడ ఒక గుడి ఉంటదండి అడ ఇద్దరు దేవతలు ఉంటారు. ఆ గుడికి వెళ్ళామండి.
అవునా అండి అంటే అక్కడ బతుకమ్మ పండుగప్పుడు అక్కడ వెళ్ళి మీరు బతుకమ్మ ఆడతారు ఆ విధంగన
ఇంకా అక్కడ చాలా డెవలప్ కూడా చేశారండి. అంటే ఇప్పుడు పిల్లలు ఆడుకుంటారండి స్లైడింగ్స్ అవి ఇంకా పెద్దవాళ్ళకి వాకింగ్ ఇంకా అక్కడ చేర్స్ కూడా యెశారండి. అంటే ఇక్కడ బెంచెస్ ఉంటాయి. కదా అండి ఇంకా ప్లే ఇట్లా పార్క్క్ ఏమో టెన్ రూపీస్ అండి. పిల్లలు ఆడుకునే జోన్ కెమో ఇంకా నార్మల్కెమో ఏం మనీ లేవండి. మప్తే ప్రతీ ప్రతీ సండే పోతామండి
అవునా అయితే ఎప్పుడన్నా మీరు ఈ గుడి వెళ్ళారంండి శివయ్య అని చెప్పేసి కొంట మీద ఉంటారు పాలకుర్తి
పాలకూడతా వెళ్ళానండి
బాగుంటాడు కదా అండి దేవుడు కొండ మీద అంటే మమ్మని పక్కన కూడా లక్ష్మీనరసింహ స్వామి కూడా ఉంటారు కదా
అవునండి అయితే మే నేనేమో మా తాతయ్య వాళ్ళతోనే కారులో వెళ్ళానండి
అవునా అండి మేము కూడా కార్ లో వెళ్ళాము యాక్చువల్ గా చెప్పాలంటే మేము ఇక్కడ నుండి ఈవినింగ్ బయలుదేరాము మేము వెళ్ళే వారికి కరెక్ట్ క్లోజింగ్ టైమ్ అది మాకు తెలీదు టైమింగ్ ఎట్లు ఉంటాయేమో ఇ తొందరగా దేవుడికి దర్శం కనం చేసేసుకొని పక్కన లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసేసుకొని ఇక వచ్చామండి అంటే ఎప్పుడైన్నా మీరు కొత్తకొండ వెళ్లారా అండి కొత్తకొండ వీరభద్రస్వామి అనేసి
ఎప్పుడు వెళ్లేదండి మీరు వెళ్ళారా అండి
ఆ వెళ్ళామండి అది కూడా చాలా చాలా అంటే చాలా మహిమగల్ల దేవుడు అక్కడ ఏంటంటే ప్రతి ఒక్క గుళ్లో ఒక్కొక్క విశేషం ఉంటది కదా అక్కడ మా మాత్రం వెరైటీ ఇప్పుడు మనము ఆ బూర్ది
అవునండి బూర్దిిగు మడతాయి
ఆ బూర్ది గుమ్మడికాయ అనేది అక్కడ నైవేద్యంగా సమర్పిస్తారనమాట వీరభద్రుని స్వామికి ఆయన కూడా శివయ్య ఒక అవతారంలో
ఓహో
అవునండి అంటే ఒకసారి మీరు కూడా వెళ్ళండి చాలా బాగుంటది ఆ టెంపుల్ కూడా మనం ఏమ అనుకుంటే అది కూడా జరుగుతుందండి ఆ టెంపుల్లో
ఓహో అయితే మే మేమో ఇంట్లో వెలిసింద అంటారు కదా దే దేవుడు ఇంట్లో వెలిసిందంట అయితే అక్కడికి వెళ్ళామండి
అవునండి అంటే ఇంట్లో వెలిసిందని ఆ దాని పురాణ చరిత్రలు అంతా తెలీదు బట్ మాకు చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఐలోన్ మల్లన్న బమ్లవాడ రాజన్న కొండగట్టు వీరన్న అట్లా అట్లా ప్ర ప్రనౌన్స్ చేసేద అనమాట అట్లా ఆ విధంగా మేము వెళ్ళినం అనమాట ఇంకా కొమరెల్లి ఆ మల్లన్న తర్వాత కొమ్మళ లక్ష్మీ నరసింహస్వామి ఇవన్నీ విన్నారు ఎప్పుడన్నా మీరు పేర్లా
విన్నానండి చాలాసార్లునే విన్నాను
ఆహ అంటే ఇప్పుడ నెళ్లారా
చెప్పినను కొన్ని ప్లేసెస్కి వెళ్ళానండి కానీ నాకు వాటి కరెక్ట్ పేర్లు తెలియదు కాబట్టి చెప్పలేకపోతున్నా
అవునా బట్ ఒకసారి ట్రై చేయండి వెళ్ళడానికి ఎందుకంటే చాలా బాగుంటాయి మంచిగా మనం ఏదనుకుంటే కూడా అది జరుగుతుంది అనమాట ఇంకా విమ్లవాడ రాజన్న స్వామి ఉన్నారు గాని ఇంకా దేవుడిది కన్స్ట్రక్షన్ లోనే ఉన్నది కదా
అవునండి మేము పో వెళ్దాం అనుకున్నాం కానీ కన్స్ట్రక్షన్లో ఉందని వెళ్ళలేకపోయాం
అవునా మేము వెళ్ళాలండి నెక్స్ట్ మంత్ వెళ్తాం బట్ ఆ మనము వెమ్లవాడ దేవుడి దగ్గర ఉన్న పూజలు ఏ విధంగా జరుగుతాయో ఇప్పుడు ఆ బీరనా దేవుడు ఉన్నారు కదా
అవునండి వీర
అవునండి అక్కడ కూడా ఆ విధంగా జరుగుతుంది ఎందుకంటే మొన్న మా పక్కన వాళ్ళు కూడా వెళ్లేసి వచ్చారు అవునండి ఎందుకంటే సేమ్ అక్కడ ఏ విధంగా ఉన్నదో అట్లనే ఉందంట ఏం డిఫరెన్స్ ఏం లేదు ఇక కూడాగని కట్టిన కూడా అట్లనే ఉంటదట సేమ్ మనము తమలవాడ లోపల ఏ విధంగా ఉంటదో ఇక్కడ కూడా సేమ్ అదే ఉంటదట ఇక మరి ఎన్ని రోజులు పడుతుందో ఏమో ఆవేల వాడ మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి
అవునండి అక్కడ వెళ్ళాలని మేము అనుకున్నాం కానీ వెళ్ళలేకపోయాము కానీ మేము ఇంకా ఇప్పుడు త్రయాంబకేశ్వరం ఉంటుంది జ్యోతిర్లింగం వెళ్ళామండి
ఓహో అవునా ఎప్పుడు వెళ్లారండి
అంటే అది షిర్డీ దగ్గరనే ఉంటదండి
అవునండి త్రి అంబకేశ్వర షిర్డి దగ్గరే ఉంటది ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే భీమశంకర్ అక్కడనే ఉంటది హుడా నాగ్నాది వీళ్ళంతా పూనే అండి మేము కూడా వెళ్ళినం అంత ముందు ఒకసారి మేము పూరి జగన్నాథ్ క్షేత్ర ఆ ఉన్నది అద అక్కడ కూడా వెళ్ళిన మోడిసా అక్కడ మేము కో ఆ కోనార్క్ టెంపుల్ అని చెప్పేసి అడ రెండు మూడు శక్తి పెట్ పట్టాలు కూడా ఉన్నాయండి అసలు మీకు ఈ పూరి జగన్నాథం చరిత్ర ఎత్ర తెలు చాండడి
అంత అంతా తెలియదండి కానీ పూరి జగన్నాథుడు అంటే కృష్ణుడి గుండె అంటారండి
అవునండి కొంతమంది గుండె అంటారు కొంతమంది సాలిగ్రామం అని చెప్పేసి ఆ విధంగా కూడా దేవుడు ఉన్నాడుని ఇక రకరకాలుగా ఇక ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చెప్పారండి ఎవ్వరికి ఏది నస్త ఆ విధంగా చెప్తా ఉంటారు కానీ కొంతమంది చాలా మంది సాలిగ్రామం అంట ారు కానీ కొంతమంది కూడా ఆ దేవుడు అక్కడ గుండె రూపంలో ఉంటాడు ఆ పన్నెండు పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి ఆ బొమ్మలు మారుస్తారంట బొమ్మలు మార్చినప్పుడు ఈ గుండెను అనేది కొత్త గుండె పెడతారట
ఓహో
ఆ కొత్త గుండ గడ లేదండి కొత్త కొత్త కు ఆహా కొత్త గుండె కాదు బట్ ఏందంటే బొమ్మలు మార్చినప్పుడు ఆ గుండె అనేది తీసి మళ్ళీ ఏమో పెడతారని ఏమో చెపారండి విశేషంగా
ఓహో అక్కడ కూడా అర్థం కాలేదండి
ఈ మధ్య ఎప్పుడైన్న తిరుపతికి వెళ్ళారా
తిరుపతికి అయితే చాలాసార్లు వెళ్ళాము కానీ ఈ మధ్యలో అయితే వెళ్ళలేదండి
అవునా ఇప్పుడేమో సేవా పూజలు విశేషమైన పూజలు బ్రహ్మోత్సవాలుేమో జరుగుతున్నాయి కదండి
అవునండి
అంటే ఎప్పుడన్నా అలిపిరి నడుక మార్గం వెళ్ళిలా శ్రీవారి పాదాల నుండి వెళ్ళారా
ఓమ్ నాకు తెలియదండి అలాం టివే
అంటే మీకు తెలిదు కాబట్టి చెప్తున్నా అలిపిరి అనేది పెద్ద పాదం అండి అంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెట్లు ఉంటాయి అన్నమాట శ్రీవారి పాదాల అనేది చిన్న పాదం అవి ఒక పదిహేను వందల మెట్లు ఉంటాయి అన్నమాట ఉమ్ ఆఆ అవునండి మేము అలిపిరి మెట్లు వె ఎళ్ళినం
తిరిగి పోయారా
అవునండి మీకు ఏమో బీప్ సౌండ్ వస్తుందండి హలో హలో హలో హలో అండి లైన్ లో ఉన్నారా మీరు
అండి
అవునా బీప్ సౌండ్ వచ్చి నేను హలో హలో అంటుంటే మీకు వినిపించట్లేదేమో అనుకుంటున్నా
వినిపిస్తోంది ఆ వెళ్ళానండి యా యాదగిరి గుట్టు
అవునండి అంటే అప్ ఇప్పుడు కంటే ఇప్పుడు చాలా కన్స్ట్రక్షన్ చేసి చాలా బాగుందండి
ఆ లో లోపల కూడా ఏసీస్ ఉన్నాయంట కదా అండి మేము వెళ్ళినప్పుడు చల్లగా లోపల
అవునా అండి ఇప్పుడు కూడా అంటే మేము మొన్న అంత ముందు ఎప్పుడెప్పుడో పోయినాం చాలా రోజులు అవుతుంది ఇప్పుడు అక్కడ ఉండడానికి చాలా డెవలప్మెంట్ చేసారంట మళ్ళీ అక్కడ సత్యనారాయణ పూజలు వ్రత వ్రతాలు అవన్నీ చేసుకోవడానికి సపరేట్ గా హాల్ ఉంది మేము వెళ్ళినప్పుడు ఏమో మామూలుగా చిన్నగా ఉండే ఇప్పుడేమో చాలా పెద్దగా ఉందంటా అండి
మేమైతే ఒక వెళ్ళి ఒక వన్ ఇయర్ అవుతుంది కావచ్చు కానీ చాలా బాగానే డెవలప్ అయింది కొండ మీద అంటే ఇంకా చాలా బాగుందండి
అవునండి ఇంకా మళ్ళీ ఆ ఇప్పుడు మనం అరుణాచలం వెళ్తే గిరి ప్రదక్షిణం ఏ విధంగా చేస్తారో యాదగిరిగుట్ట కూడా గిరి ప్రదర్క్షిణ ఉందండి మీరు ఎప్పుడైనా విన్నారా
ఆ విన్నానండి అరుణాచలము ఏమో మా ఏమంటారు ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు సిస్టర్ వాళ్ళు చేశారండి గిరిప్రదక్షిణ ఫోర్టీన్ కిలోమీటర్స్ అంటండి
అవునండి అవునండి కానీ మేము మొన్న పోయినప్పుడు మాకు వీలు కాలేదు గిరి ప్రదక్షిణానికి మేము ఓన్లీ ఆ వెళ్ళి దర్శనం చేసుకున్నాం అండి
అంటే ఆటో లాంటివి కూడా చాలనే రేటు ఉంటుందంటా అండి అక్కడ
న్నాడు మళ్ళీ మొత్తం మనకు ఎనిమిది లింగాలు ఉంటాయి ఎనిమిది లింగాలు దర్శనం అయిపోయినాక మళ్ళీ మనము మెయిన్ గోపురం దగ్గరకు వచ్చి రాజగోపురం దగ్గర వచ్చి దింపేస్తారు
ఓహో
ఓకే అండి ఉంటా అండి
సరే అండి